హల్లొ
మీరు పిండి వంటలు బాగా చేస్తారా
కజ్జికాయలు అరిసెలు
కాయిలు
ఎప్పుడూ చేస్తాం మని పెద్ద పండ
ఎ ఎట్ల ఐ త దాని తయారీ వి ధానం ఎట్లా నాకు తెలీదు అందుకని అడుగు
అవునా నూగులు నూగులు బెల్లము
ఉ
చేనుగులు తినే చిణగలు
హ
ను మళ్ళ వచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి
ఈ
అన్ని తీసుకోవాలి ఫస్ట్
ఉ
బౌల్ లోకి ఓ కస్పుూ రబ వేసి
ఒకే ఒక స్పూను
ఆ ఓకేసున్ రెం రెం కప్పులు మూడు కప్పులుగా మైకా వేసి బాగా ఇంకా హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి గట్టిగా
ఉ గట్టిగా అంటె
గట్టిగా అంటే చపాతి పిండి లాగా
ఆ ఓకే
కడుకొని పక్కన పెట్టేసుకోవాలి మూతబెట్టి
హుమ్ ఎంత ఎంత టైం వరకు మరక పెట్టాలా
మనం ఈ పదార్థాలన్నీ అంటే స్టఫింగ్కి ఏమేం కావాలో అవన్నీ రెడ్ డీ చేసుకునే దానికి దానికి ముందు ఎంత టైం పడు తే అంత టైం పెట్టేసేయాలి పక్కకి
మ్మ్
చెనిగ్గింజలు బాగా తినేలాగా బాగా ఏయించుకోవాలి
ఉమ్
ఏం చేసి దాన్ని కొంచెం పొట్టు తీసేసి బాగా చెరిగి
మ్మ్
మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి
నున్నగా వెయ్యకూడదు
ఆ నున్నగా వెయ్ గూడదు
మ్మ్ నూగులు ఏమేమెయ్యాలి మిక్సీలో
మళ్ళా నూగులేసుకోవాలి
ఆహా ముందు చెనిగ్గింజలు వేసుకొని అది కచ్చా పచ్చా అయినా తే నూగులేసుకోవాల
కోవాలి
ఏం చేయ్యాల చిటపట్లాడేలాగ ఏయించాలా
తొనొస్తాది చూస్తా ఉండంగానే అం
చెటపట అంటాది కదా నుగులు ఏయించినప్పుడు
చిటపట అనేది వేరు వాసనొచ్చేది వేరు
ఆ చిటపట అనే అంతవరకు ఉండకుండా ఊరు అట్లేంచు
ఆ ఏంచుకుంటే చాలు ఏంచుకొని నూగులు పక్కన పెట్ కోని చల్లారినాక అవి కూడా ఒక ట్రిప్పు
దా దాంట్లోనే వెయ్యాలా తనీగ ఏసుకోవాలా మ్మ్
తర్వాత తినే చనగలు డైరక్ త్తగా మిక్సీకేసుకోవచ్చు ఏం చాల పనిలేదు చెనికులు అదొక మిక్సీ ఏసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి
ఆ
ఎండ్ కొబ్బరి బాగా తురుమేద లేద్ సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని, అది కూడా ఒక కప్పు అయ్యేలాగా పొడయేలాగా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు నూగులు తినే శనగ పప్పు
శనిక్ గింజలు చెనుగులు
ఆ శనిక్ గింజలు
ఉమ్ హు
ఉ
హ్మ్ బెల్లం లాస్ట్ ఇట్ల వీటన్నింటికి ఎ వీటన్నిటికీ ఎంత బెల్లం సరిపోతుందో ఎంత తీపి సరిపోతుందో ఆ బెల్లం వేసి బాగా కలపాలి
హుమ్
ఒక అన్నిరీ రకాలు కలిసి పిండవుతు
అన్ని కలుపుకోవాలి తని తనిగా మిక్స్ చేస్ కొది వీ అన్ని ఒక దాంట్లో కలుపుకోవాలి హ్మ్
కలుపుకొని చపాత థీ మైదా పిండి కలిపి పెట్టుకుంటాం కదా నన్ని చప్ చపాతిలాగ రుద్దుకోవాలి చిన్ చిన్నవి పూరి సైజ్ లో వృద్ద కొని మనము ఇది దిని కజ్జికాయలుకని ఒకటి అమ్ముతరు చక్కది గానీ కజ్ కాయ ఒత్తుకునేది షేప్ తీసుకుంది సేపు తీసుకోవాలి
అట్లే కూడ ఏస్తారు కదా మూత పెట్టి ఏదో
ఆ అట్లేమి లే కొందరు అట్లే మర్చేసి వ వాట్లల్లో వాటర్ అద్ది మడుస్తారు మనకి దొరుక టాయి కదా
ఉమ్ మ్మ్
దానికని వాటిని అదుముతాము
ఉమ్ మ్మ్
దీనిని ఈ చపాతి ఈ పూరి ముద్దని లాగా చేసి దాన్ని ఆ దాన్ని తీ ఆ చెక్క పైన పెట్టి ఈ రెండు స్పూన్లు దులో పలేసి
హ్మ్
వారల్లో కొంచెం వాటర్ అట్టా అదిమి పూసినట్టుగా లైట్గా అది దాన్ని అదిమికే అది కజ్జికాయ షేపు వస్తుంది
ఆ
ఆ అట్టా అది అదిమివేసి పక్కన పెట్టుకో కోవాలి
ఆ అన్నీ తయారు చే ఎన్ని తినాలనిపిస్తే అన్ని
పిండికి ఎన్ని వస్తె అన్ని చేసి పక్కన పెట్టు కోవాలి తర్వాత స్టవ్ కాడికిపోయి ఒక పెనుం పెట్ దాంట్లో నూనె పోయాలి ఒక్ ఒక లీటర్ నూని
ఏను నన్న వాడొచ్చునా
ఆ చెనుగు నూనెన్నా వాడచ్ చెనుగు నూనె వాడితే పొంగి ఎంత కొచ్చ చేస్తుంది
ఉ పొంగుకుంటద్ దాంట్లో ఉప్పు రాయి వేస్తారు తెలుసా మీకు
ఉప్పురాయేసిన కూడా అది పొంగేది పొంగుతుందండి అది
ఆ అన్
సన్ఫ్లవర్ ఆయల్ వాడు కోవాలి ఎక్కువ
ఉమ్ అది పొంగదా
అది పొంగదు పిండి పదార్థాల క ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి.
ఉమ్ హెల్త్ కి మంచిదా అది
మంచిది అండి చాలా మంచిది నో కొలెస్ట్రాల్ దాన్నీ ఇవన్నీ ఎన్ని ఎన్ని కా ళు అన్నిన్ని కాల్చి పక్కన పెట్టుకుంటా రావాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి పక్కన పెట్టుకోవాలి నూన్ కి అప్పుడు
కోచ్చునా
ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ట్వంటీ డేస్ ఫర్ రోల్ చైరు వజు
అది అట్లే ఎత్తు పెట్కొన్ తినత్ చ్చు ఏం కాదు హు
ఓ అదారు వల్ల
అది ఇష్టమా మీకు
చాలా ఇష్టం అండి మా పాప చిన్న పాపక్కేవన్ నేనే ఇష్టం
మీ అమ్మగారోళ్ళు అట్లా చేసి పెట్ ఇస్తా అన్నారా నీకు
మాయమ్మ కూడా అట్లే చేస్తుందండి మాయమ్మ ఎక్కువ నుూ గుంటలు చేస్తుందంటీ
ఉమ్
దంచి నోగుల్ నల్ల నో లు బాగా నూనెలో ఎన్నమ్ పెనంలో ఎయిన్ చేేసి
ఒట్టి పెనుంలో
ఓట్టి పెనుంలో ఏయించి పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరి బెల్లము కొన్ని తినే శనగలు బాగా దంచుతారండి రోడ్లో
హుమ్ బెల్లం తో కూడా
ముద్దలు పెడతారండి ఒక్కొక్కటి ఒక్కొక్క చేతికొచ్చేలాగా ముద్దలు పట్టి డబ్బలా వేస్తారు
హు హుం రవ్వ లడ్డుల్ లాగా
రవ లడ్డుల్లాగా అవి బాగుంటాయండి తినడానికి
చిన్నప్పుడు బాగా దండి తినేవల్ల
అవే చేసేదండి మాయమ్మ వేరే
మా అమ్మ బాగా చేస్తుందండి మా ఇంట్ ఇట్లా నిప్పట్లు చేస్తుంది మా అమ్మ ప్రతిసారి చిన్న మోతాదులో చేయదు పెద్ద పెద్ద డబరలు చేస్తుంది హ్మ్ ఆ
స్తుందండి నానమ్మ
మా అమ్మ మాకు ఫేమస్ నిప్పట్లు తినాలి అనిపిస్తునప్పుడు చేస్తుంది మేము అనుకున్న అప్పుడంతా మా అమ్మ ఇష్టంగా పాయసం చేస్తుంది అన్ని తయారు చేస్తారు ఫోన్ మాట్లాడుతా ఉన్నాను
సరే అండి ఎవరు వచ్చారుత కాల్ చేస్తాము
హ హయ